హలో నమస్తే ఎలా ఉన్నావు
నేను బాగానే ఉన్నాను నువ్వు ఎలా ఉన్నావు
నేను కూడా బా బాగున్నాను మీ కుటుంబం గురించి చెప్పు
మీ కుటుంబంలో ఎంత మంది ఉన్నారు హలో
మీ కుటుంబం గురించి చెప్పు
మా కుటుంబంలో నలుగురు ఉన్నారు
వారేవరు హ
నా తండ్రి నా తల్లి నా తమ్ముడు మరియు నేను
మీ తండ్రి ఏం చేస్తారు
మా తండ్రి ఒక ఉపాద్యాయుడు
ఈమె తల్లి ఏం చేస్తారు
మా తల్లి గృహిణి ఆమే ఇంటి పనులన్ని చేయు చూసుకుంటు చూసు ఉంటారు
మీ తమ్ముడు ఏం చేస్తాడు
అంతేనా ఐదవ తరగతి చదువుతున్నారు.
మీ కుటుంబం కలిసి సమయం గడుపుతారా?
అవును సాయంత్రం కలిసి మాట్లాడుకుంటాం, రోజు భోజనం చేస్తాం
పండుగలొచ్చినప్పుడు ఏం చేస్తారు?
పండుగ రోజుల్లో మేమంతా కలిసి పూజలు చేస్తాము
కుటుంబం మన జీవితంలో చాలా ముఖ్యమైనది.
అవును కుటుంబం మనకు ప్రేమ మరియు ఆ సహాయం చేస్తుంది.
నిజమే కుటుంబం ఉంటే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది
అవును రవి అవును మనం ఎప్పుడు మన కుటుంబాన్ని గౌరవించాలి
సరే నీతో మాట్లాడ్డమ్ చాలా ఆనందంగా ఉంది.
నాక్కుడా చాలా అందంగా ఉంది. ఎలా ఉన్నావు?
బానే ఉన్నాను ఈ ఈ రోజు స్కూల్ తర్వాత ఏం చేశారు?
నే ఇంటికి వెళ్ళి నా కుటుంబ సభ్యులతో మాట్లాడాను.
చాలా బాగుంది నీ కుటుంబం గురించి చెప్పు?
నా కుటుంబమ్ చాలా ఇది, కానీ చాలా సంతోషంగా ఉంటుంది. హలో
కుటుంబంలో ఎంతోమంది ఉన్నారు?
కుటుంలో ఐదుగురున్నారు.
వారెవరు?
నా తాతయ నా తాతయ, అమ్మమ్మ నా తండ్రి నా తల్లి మరియు నేను.
మీ తండ్రి ఏం చేస్తారు?
మా తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి.
మీ తల్లి ఏం చేస్తారు?
ఉద్యోగి గృహిని ఆమె ఇంటి పనులు చేస్తారు మరియు మాకు చాలా జాగ్రత్ గ చూసుకుంటారు.
మీ తాతయ్య, అమ్మమ్మ ఏం చేస్తారు?
వారు ఇంట్లో ఉంటారు మరియు వారు నాకు మంచి కథలు చెబుతారు.
నిజంగా తాతయ్య, అమ్మమ్మలు ఉంటే ఇంట్లో ఆనందం ఎక్కువుగా ఉంటుంది.
లేదు అదే నిజం ఆ
నిజంగా తాతయ్య, అమ్మమ్మలు ఉంటే ఇంట్లో ఆనందంగా ఆనందం ఎక్కువగా ఉంటుంది.
అవును వారు మాకు మంచి తెలుగు కూడా చెప్తారు
మీ కుటుంబంలో ఎవరు మంచి వంట చేస్తారు?
ఆ
మీ కుటుంబంలో ఎవరు మంచి వంటగా చేస్తారు?
మా తల్లి చాలా రుచికరమైన వంటలు చేస్తారు.
నీకు ఏ వంటకమ్ ఎక్కువగా ఇష్టం?
నాకు పులిహోర మల్లి పెసర గారెలిస్టం.
పండగలప్పుడు మీ కుటుంబం ఏం చేస్తుంది?
పండుగ రోజుల్లో మేమంతా కలిసి పూజల్ జేస్తాం.
మీరు బయటక్కూడా వెళ్తారా?
అవును కొన్నిసార్లు మేమంతా కలిసి పార్కు లేదా ఆలయానికి వెళ్తాము.
అది చాలా ఆనందంగా ఉంటుంది కదా?
అ వును కుటుంబంతో గడిపే సమయం చాలా విలువైనది.
నేన్ చెప్పే కుటుంబంలో చాలా ముఖ్యమైనది.
కుటుంబమంటే సమయం జాలినిస్తుంది గదా
ఆ కుటుంబ సభ్యులను గౌరవించాలి.
అవును వారికి సహాయం కూడా చేయాలి హలో
అ
ఓ ఇంకేమి చేస్తున్నారు
అన్నం తిన్నారా
అక్కడ వాతావరణం ఎలా ఉంది వాళ్ళ
అలా చల్లగా ఉంది
మీ ఇంట్లో వాళ్ళు అందరు బాగున్నారా
బాగానే ఉన్నారు ఇవాళ ఏమి కూర మీది
పప్పు పప్పు మాది
హలో
పప్పు అండి
మాది మునక్కాయ కూర
ఉం
పండుగలు మొత్తం ఇంట్రెస్ట్ గా ఉన్నాయి కదా
ఉ
పండుగలు మొత్తం ఇంట్రెస్ట్ గా ఉన్నాయి కదా
అవును
ఆ
ఇంట్లో పని మొత్తం చేసి మీ తల్లి అలసిపోతుంది కదా
పండగల అప్పుడు పని ఎక్కువగా ఉంటుంది
ఆ సహాయం చేస్తూ ఉండు కొంచెం
మీ నాన్నగారు పొలం వెళ్లారా
నా పనికి వెళ్ళారు మా నాన్నగారు
ఓహో ఏం పని చేస్తారు
పొలం
పొలం జంగల్ క పనికి పో
ఉం
పొలం
పొలం పని చేస్తారు
మీ తాతయ్య మీ నాన్నమ్మ చేస్తా ఏం చేస్తున్నారు
టీవీ చూస్తున్నారు
అవునా మీ తాతయ్య గారు ఏం పని చేస్తారు
మా తాతయ్య హాస్పిటల్ లో పని చేస్తారు
వాచ్మేన
ఆ అక్కడ వాటర్ తేడానికి అలా పని చేస్తారు
ఉం ఇంకేంటి సంగతులు
ఉమ్మ్ మీ ఇంట్లో ఏం చేస్తున్నారు పిల్లలు
పిల్లలు కొనుక్కున్నారు ఇంక్ అబ్బాయి ఆడుకుంట్నాడు ఒక అబ్బాయి పను
ఆబ్బాయి ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటడ్
వందోహి బజారిక్ ఎల్లాడు
మ్మ్
అ ఇంకేంటి
యొ వంటకాల్ వండుకో
చదువుకుంటున్నావ ఎగ్జామ్స్ ఎప్పుడు
ఏప్రేల్ లో
ఉమ్ రిజల్ట్స్ ఎప్పుడ్ ఒస్తాయి
అయి అయినక టూ మంత్స్ కే ఒస్తాయ్
మ్ ఇంకా ఏంటి సంగతులు
ఇంకేమిలేవు సరే ఉంటా బాయ్
హలో